హలో ఆ
హాయ్ అండి
ఆయ్ ఏం చేస్తున్నరు
ఏలని జస్ట్ ఇప్పుడే కొదిగా తిన్నామూ బోర్ గొడ్తుంది ల్యాప్టాప్లో ఆంగ్రీబర్ట్స్ గేమ్ ఆడుతున్నా
పుల్లాగా యాంగ్రీ బర్డ్స్ గేమ్ ఆడుతున్నారు
చిన్న పిల్లే ఆడని లేదు కదా జస్ట్ ఫన్ బాగుంటది అదొక గేమ్ ఉమ్మ్ చాలా బెస్ట్ గేమ్ అండది
అవునా ఉమ్ కా ఆడండి ఆడండి ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాటకి గానీ తో ఇంత రాత్రి పూర్ లో మళ్ళ
అంటే ఏదో అండి అలా ఆ
ఏం చేస్తున్నారు, ఏంటి, ఏం తిన్నారు, ఎలా జరిగింది రోజంతా.
ఉమ్ జస్ట్ ఇంగ ఏం చేయాలే మార్నింగ్ కాలేజ్కి వెళ్ళ ఆ ఆ వెళ్ళి అలా క్లాసులు బోర్ కొడితే పడుకునెస క్లాసు లో ఇంకా తిన్నాము ఆ ఇంకా చిన్నాము ఇంకా ఒక ఫ్రెండ్ ఫ్రీ ఉంటే జస్ట్ ఫోన్ కాల్స్ మాడ ఆ
పని ఉ
మీరండి
అదేముంది మామూలే ఇక అంత మార్నింగ్ లేసాం కాలేజీకి వెళ్ళాం తిన్నాం మంచిగా మా ఫ్రెండ్ వంట చేస్ పెట్టింది మంచి తిన్నాం ఇంకా ఇప్పుడు మా బాగానే ఉన్నాం అంతే ఇంకప్పుడు ఇద్దరు వస్తుం పనుకొనీ మీతో కాల్ మాట్లాడి ఇంకా పనుకుండేది అంతే ఇంకేం లేదు
ఓకే ఓకే
అంతే
ఉ
ఇంగ ఉనుకే ఉన్నాం
అవున
చేయాలో తెలియక పొద్దుపోవట్లేదు మా ఫ్రెండ్స్ ఆన్ మా ఫ్రెండ్స్ అందరు ట్రిప్ ప్లాన్ వేసారు
అవునా మరి మీరండి
ట్రిప్ ప్లాన్ వేస్తారు నాకు వాళ్ళంత అడ్జస్ట్ చేస్తాను బాగుంటున్నారు నాకు మనసు పట్టేది అసలు రావాలని ఏట్లో గిల్టీ ఉంది నేను వాళ్ళు చెప్పేశా రానాని బట్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు నా వాళ్ల కావట్లేదు అసలు అటు రావాలని ఇష్టం లేదు నాకి
అంటే అంటే అంటే ఏమవుతుందండి జస్ట్ అంటే మీ ఫ్రెండ్స్ అమ్మ ఉంటే కా అరేంజ్ చే నీకో అంటే మీకోసం ట్రిప్ కోసం ప్లాన్ చేస్తున్నారు
ప్లాన్ చేస్తన్నారు నా కోసం కానా వాళ్ళ నా కలా రావడం నాకెందుకు ఇష్టం కావట్లేదంతా
అవునా?
మళ్ళ నా కోసం వాళ్ళు క్యాన్సల్ చేయడం కూడా నాకు అస్సలు ఇష్టం ఉండదు అట్లా నేను అట్లా రాలేను అట్లనే నా కోసం వాళ్ళు క్యాన్సల్ చేసుకొని ఉన్నారంటే నేను ఇంకా ఆ గిల్టుతో అస్సలు ఉండలేను నాకు రెండూ వద్దు
అజ వ చెప్పాంగ్ంత్ తను రె ట్రిప్ ట్రిప్ కి ట్రిప్ కి ఎల్లండి అ ఎందంటే ఆ అమౌంట్ ఏం కాదు చూడండి గిల్టీ అని ఏమి ఉండదు అంటే ఒక ఫ్రెండ్ని వదిలేసి వెళ్ళిపోనికి ఇష్టం లేకుండాందుకే ఎక్కడ అమౌంట్ అరేంజ్ చేసుకుని వెళ్తారు అంతే కావాలంటే మీరు ఆ అమౌంట్ ని నిదానంగా ఇవ్వండి. ఒక మీకు పాసిబుల్ అవుతే లేకపోతే చెప్పేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఇంకా మీ ఫ్రెండ్స్ అంటున్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు కదా!
తెలుసా అండి బట్ నేను ఉండలేను కదా వాళ్ళు అర్థం చేసుకున్న నా మనసు ఒప్పుకోదు కదా అర్థం చేసుకోవడానికి
ఒప్పుకుంటుంగిది లే అండి ఎందుకు ఒప్పుకోదు ఏం కాదు జస్
మా ఫ్రెండ్స్ మేమే పెడతాం రా అని చెప్పినా నాక అది ఇంకా మైండ్ లోనే తిరుగుతుంది అసలు పోవట్లేదు అస ఊ వాళ్ళకి ఊ అని చెప్పు చెప్పడానికి కుడా నాకు రావట్లేదు ఊ కాదు అసలు నోరు తెర్చడానికి కూడా రావట్లేదు అస్సలు కావట్లేదు
కాదులేండి జస్ట్ అండి వెళ్ళండి ఎంజాయ్ పామా మీకంటే మీకోసమే అడు
నాకోసం వెళ్తున్నారు దేవదాక అంత ఎఫెక్ట్స్ పెడుతున్నారంటే ఐయామ్ గ్లాడ్ ఫర్ దట్ కానీ నాకు వద్దు అంత నావల్ల కాదు నాకు ఫస్ట్ టైం ఎందుకు అసలు వద్దేనే వద్దు అనిపిస్తుంది కంప్లీట్ గా
ఎందుకండి వెళ్ళండి
ఏమో ఇంకా తోలున్ ఏం తప్పులేదు లేండి
అయితే ఇంట్లో ఎవరన్నా ట్రై చెయ్యండి
ఇంట్లో ట్రై చే అప్పుడే అంతా అయిపోయింది కాబట్టి కదా ఇంట్లో అట్లీస్ట్ అడ్జస్ట్ చేస్తామని చెప్పింటేనా మీరు ఇప్పుడు మీతో పెట్టించుకునే వాళ్ళ ఇంట్లో అసలు అడ్జస్ట్ చేయడం కుదరదు అన్నారు. కాబట్టి నాకు ఈ ముందు స్టెప్ వెయ్యాలని లేదు అస్సలు వాళ్లు అడ్జస్ట్. అడ్జస్ట్ చేస్తారు, ఒక టూ డేస్, త్రీ డేస్ అని జెప్తుంటే, మంచిగా తిరిగొచ్చి టూ డేస్‌ల అడ్జస్ట్ చేస్తక్, మేకి ఇచ్చేస్తుంటే, వాళ్లు కుదరదే అన్నారు అసలు. నా వల్ల కాదు ఉూ? ఒద్దురా అన్నారు మా వాళ్లు. ఇంకా నాకు అసలు కుదరదు ఇంకా.
సరే ఏం కాదులే. సరే ఏం కాదు, పర్లేదు వదిలేయండి.
ఆహా, నాక్ నేనుంటాలే. కదా అలా!
ఉమ్ అలా కాదు? ఆ, మీ ఫ్రెండ్స్ పెట్టింటారు అన్నారు కదా? పెట్టుకోనియాన్. నీది వాళ్లే వాళ్లే చూసుకుంటారు కదా, రాదు కండోన్మెంట్ రా.
హ్మ్, దానికంటే నా వల్ల అసలు. అసలు కాదు. నాకు ఇంకా అది మైండ్‌లో ఉండిపోతూనే ఉంటుంది. ఇంకా అసలు ఇంకా దాన్ని బయటకి తీయలేను నేను, అసలు.
ఏం కాదులే అండి. ఏం అవుతుంది?
ఏమో ఇంకా. ఇంకా దానికి ఇంకా మా ఫ్రెండ్స్ కానీ, నేను. వానికే ఆన్సరు ఊ అని చెప్పలేదు. అసలు చెప్పలేదు, నో అని చెప్పలేదు. సైలెంట్‌గా వచ్చేసిన పనుకొని ఏడుస్తున్నా బెడ్ పైన అంతా.
చూడండి, కాదనక. సరే, మీకు అంత ఇబ్బంది ఉం. టే. ఒకటి జెప్తాను జస్ట్. కిందికి పోయిరు. ఆ ఏమంటారు? ఆ జస్ట్ నీ చెప్, మీ వాళ్లకి చెప్పండి మీరే.
హ్మ్.
అంటే ఏ విధంగా అంటే? స అంటే మీరు నిదానం. నా ఇవ్వండి. ఏం అవుతుంది? నిదానంగా ఇచ్చి తర్వాత్. తా ఏమన్నా కానీ లే, తర్వాత చూసుకుందామండి. అంటే అని అట్లనే అండి.
ఎందుకో మనసు ఒప్పట్లేదు అసలు. ఇప్పుడు చూడండి, ఏదైనా ట్రిప్‌కి ఎళ్తున్నరా అంటే? టే ఉత్సాహం ఉంటది కదా? అది లేదు, అది బాధ. దే ఉంద అసలు.
ఏం కాదు లే అంటే మీ ఫ్రెండ్స్ ఏ కాని విరన్నాం పరే వాళ్ళు ఆర కొత్త వాళ్ళులేదు
ఫ్రెండ్స్ అండి లేద అనట్లేదు వాళ మీరు వాళ్ళంతా చేస్తారు నాకు కోసం నేను లేదన్నట్లే బట్ ఎండ్ ఆఫ్ ద డే నక్ ఒక మనసాక్షిం ఉంటంది కదా
ఉంటది కాదు అంటే మీరు అమౌంట్ ఇవ ఇవ్వలేరా ఇస్తారుగా
ఇస్తాం ఇస్తాం అట్లానట్లేదు కానీ ఉ ఉ
మీ ఫ్రెండ్స్ మీ డబ్బులుపోయి ఊరు
అయ్యో నేను బట్ బట్ నేను ఉండలేను కదా
ఉంటారులేండి ఏం కాదు జస్ట్ అవుతుందిలేండి
ఉహ నా వాళ్ళ కాదు అద ఇంకా ఏమో దానికి న్ సైలెంట్గా వచ్చి ఉన్నాను నేను ఒక సైడ్కుా
అంటే మీరు ఏం డిసైడ్వ ఏ అయినారు
నాకు బ్రేని పంచేట్దు అసలు నాకు ఒకఓవేళ వాళ్ళు నా కోసం కాన్సెల్ అసలు చేసుకున్నార అని తెలిసిందని నెక్స్ట్ మ టఊర్కి ఊరిక వెళ్ళిపోస్తాను అంతే నేను ఉండను కూడా ఉండను అట్లీస్ట్ వాళ్ళని లేనని తెలుస అన్న కూడా వాళ్ళు అట్లీస్ట్ మా ఫ్రెండ్స్ అంతా వెళ్తారేమో ఇంగ వాళ్ళు నా కోసం చేసుకున్నని చేసుకుంటా అంటే నేను మాత్రం ఊరికెళ్ళి ఆ అస వాళ్ళకి చెప్పుకోకనైనా వెళ్ళిపోడుస్తాను నేను నా కోసం మాత్రం వాళ్ళు క్యాన్ లు చేసుకోకూడదా అంత
కాదండి మీరు చెప్పుకుని వెళ్ళిపోయినా వాళ్ళు అస్సలు వెళ్ళారు ఎందుకంటే మీ ఒక అమ్యి ఇంచి ఇంకొక అమ్ ట్రిప్ కోసం వెళ్ళరు ఎవరు
ఉ అట్లోనే కాదు ప్రతి సరే కుదరదు అన్నప్పుడు కుదరదు
ప్రసాం కాదు సరే మీరేం ఇప్పుడే అంటే అమౌంట్ ఇచ్చ ఇప్పుడేనా ఎవరైనా సర యగా ఇదిావ మీర ఎందుకు దానికి అడ్డుగా అంటే ఇబ్బంది ఫీలవుతున్నారు ఏమవుతుంది
ఆహా నాకెందుకు వద్ద అనిపిస్తుంది అంత
ఇప్పుడున్న కదా మీక ఎంత ఎఫర్ట్ పెట్టిన్నారు అని దంత ఎఫర్ట్ పె మొత్తం లివింగ్స్ ఉన్నప్పుడు ఇంకెందుకు కండి మీ ప్రేమ చెప్పండి
వస్తుంది కానీ ఎందుకొ నాకు అసలు ఆక్సెప్ట్ చెయ్యాలని కూడా అనిపియ్యట్లేదు అసలు
చూడండి నేను ఫ్రెండ్స్ అంత తలి చేేసుకుని అంత అడుగ్ తున్న కూడా ఎందుకు ఎందుకు పా
కరెక్ట్ బట్ ఎందు అంతె
ఎందుకు న ఫ్రెండ్స్ అంత అడుగుతున్న అన్ అంత టై చేస్తుారంటే ఇంక ఎందుకు కోడం అండీ చెప్పండి ఎళండి ఆళ్ళ నీ కోసం మీ కోసం ఎంత చేస్తున్నరంటే ఇంగ ఎందుకు ఇద్దరు ఊళ్లే ఏమ్మంటారు చెప్పండి ఎళ్ళండి ఎంజయ్ చేయండి కావలంటే అమౌం ప్పుడు మా మీ ఫ్రెండ్స్ ఏమైనా వెంటనే అడుతారు లేదు కదా వాళ్ళు ఇంకా ఇంగ ఇంగ ఎప్పట్ ట్నే ఇయ్యి అంటారు కానీ యి నాకు ఇప్పుడే ఇవ్వు ఎవరు అంటారు ఏ ఫ్రెండ్ ఏ ఫ్రెం ఏవరు అంట్రాండి
ఎవరంటే తెలుసు
ఎలండి దా మీ మీరిట్ల మీరు అది థింక్ చేసే మీకు అదే మీకు అదే ఉంటది మైండ్ లో
ఊమ్
వాళ్ళే అసలు అట్లా అనుకోవడం లేదు కాబట్ మీరు అనుకుంటున్నారు అంతే వాళ్ళు అనుకోవడం లేదు కదా
వాళ్లు అనకపోయినా బట్ నాకు ఇన్ నాదు
అదే అంటే మీ అంటే మీరు అంటే నేను ఇప్పుడు చెప్పాలంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో అంటే మీరు తప్పుగా థింక్ చేస్తున్నారు అంతే
తప్పుగా ఎలా అనుకుంటారు ఇప్పుడు చూడండి మీరైనా మీరు మా నా పోసిషన్ ష్టం లో ఉండి ఆలోచించండి వన్ రూపీ లేక్కుపండు ఒక ట్రిప్ ప్ కంత లేకుంటే వెళ్ళగాల మీరు చెప్పండి
కరెక్ట్ ఎ ఊత లే వన్ రూపులు లేకున్నా అంటే
హు ఉన్నప్పుడు లేదు నువ్వు ఆశ ఆ సి ఉన్నప్పుడు ఇస్తారు అనే వాన్ని సేక్ వీ అవన్నీ సెకండరీ పెట్టాం అసలు లేకుంటే వెళ్ళు ఇప్పుడు వెళ్ళు మేము పెడతాం రా అని చెప్తే మీరు వెళ్ళగలరా మీ టు బి ఫ్రాంక్ మీరు వస్తారా లేద
నే నేనోటి చెప్తానండి మా బాయ్స్ ఫ్రెండ్స్ మేమైతే ఎక్కడికై నా మూవీ కెల్ట్ వెల్లలనుకుంటే నా దగ్గర ఇప్పుడు అమౌం ఇట్ ఎవరా అంటే మావోళ్ళు సరికి ఆ సరే ఎళ్తా
మ్
నాకి నాక్ ఎన్ని నా ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఉండేవాడు. ఆ ఒకప్పుడు
మ్
నాకు ఏ అమౌ అవసరం వచ్చిన అమౌంట్ ఏనా కావాలన్న వాడే నాకు వాడిచ్చేవాడే
మ్
అంతే ఆ అలా ఉంటారు అంతే అండి. ఏం కాదు. ఎళ్ళొచ్చి దాన్ వీడు మన ఫ్రెండే మన కోసం అంత ట్రై చేసినప్పుడు మనం వాళ్ళంతచేసిన మనం గింతుకని అనుకుంటే తప్పు అని నేను అంటాను. కని ఏం కాదు మీ ఫ్రెండ్సే కదా మీ మీ మీకోసమే కదా చేసేది అని అ
కరెక్టే బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎంత ఎవరు ఎంత కన్విన్స్ చేస్తున్నా బట్ నా హార్ట్ అయితే అస్సల్ ఒప్కోవట్లే అంతే అదేదో బరువా స్ప్రెస్ స్టార్ట్ అయినట్టుందంత
ఒకసారి ఆడించండి సార్ నా ఏం రాదు అలోచించి ట్రై చేయండి సర్నా
మ్ సరేనే రేప్ మాట్లడ్త
ఓకే అండి అయితే
మ్ బాయ్ బాయ్